ఆవి
బాగున్నారా అండి
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా అండి
ఆ మేము బాగున్నామండి
ఆ
ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఖాళీగానే ఉన్నానండి మీరు
నేను అంతేనండి ఖాళీగా ఉన్నాను, ఏం చేయాలో తోచడం లేదు సండే కదా
ఆ అవునండి
ఏం అనిపించట్లేదు ఏం చేయాలి అని
అవునా మీ ఫ్రెండ్స్ త అవుట్ టింగ్ ఎళ్ళలేదా అండి
లేదండి మా ఫ్రెండ్స్ తో వెళ్ళలేదండి నేను
ఎందుకండి.
లేదు అంటే ఇంకా. సండే ఒకటే ఫ్రీ ఉంటది కదా. కాసేపూ ఇటు నుంచే. కర్రీస్ తీసుకోవచ్చు కదా. మరి సండే గూడం పాపం బయిటికి అ అక్కడ ఇక్కడ తిప్పడం ఎందుకు అనేసి ఇంకా.
మ్
అంతలోపు రెస్ట్ తీసుకుంటరండి అందరం ఇంకా రూమ్ లోనే. మీరేంటి మీరు ఎక్కడికి ఎళ్ళలేదా బయటికి. ఇ
ఆహా లేదండి వెళ్ళ లేదండి.
ఏమండి మాలాగేనా మీరు కూడా.
హ అంటే. మా ఫ్రెండ్స్ ఆఫీస్ కి వెళ్తారు. న్న మాట. సో, నా విషయం అవునండి వాళ్ళకి రొటేషనల్ షిఫ్ట్. పట్టు ఉంటుందన్నమాట.
మ్
సో వాళ్ళు రీసెంట్ గానే లీవ్ తీసేసుకున్నారు. నిన్న ఒక అమ్మాయి తీసుకున్నది సో ఆ ఈ రోజు నుంచి ఇంకా వన్ వీక్ వరకు వాళ్ళకి లీవ్ ఉండదు. వాళ్ళకీ అంటే ఫ్రెండ్స్ అంటే అందరూ ఉండి ఎంజాయ్ చేస్తే బాగుంటది. ఒకరుండి ఒకరు ఎంజాయ్ చేస్తే ఏం బాగుంటదండి మనకు కూడా స్టాటిస్ఫాక్షన్ ఉండదు అయ్యో తనుంటే బాగుండే తనుంటే అంటే బాగుండేది అనిపిస్తుంటది కదా.
అవునండి
ఆ అవునండి ఇంకా మీరేమైనా ఇంటికి వెళ్ళాల అనుకుంటున్నారా అండి.
లేదండి ఇంటికి ఇప్పుడిప్పుడే వెళ్ళనండి
అవునా
ఉ
ఓకే నేను వెళ్దామని అనుకుంటున్నా అండి నెక్స్ట్ మంత్ లో
అవునా అండి ఎందుకండి ఏమన్నా అకేషన్స్ ఉన్నాయ ఏమన్నా
అవునండి మా సిస్టర్ బర్డే ఉంది సో తన కోసం వెళ్దామనీ అని అనుకుంటున్నా అండ్ తన కోసం కొన్ని ఐటెమ్స్ తీసుకున్నా
అవునులేండి
కివ్వడానికి అండ్ ఇంకా తీసుకోవాలండి తన బర్త్డే లోపల ఇంకొకసారి ఎళ్ళి నా కొంచెం కాల్ నొ నొప్పి ఉంది ఆ నొప్పి ఒక్కటి తగ్గితే ఎక్కడికన్నా తిరుగుతా అండి కాళ్ళే మెయిన్ ఇంపార్టెంట్ కదండి తిరగని
అవునవును అండి
అది ఇంకా కొంచెం నొప్పి ఉన్నప్పుడే మనం తిరగడం స్టార్ట్ చేస్తే ఇంకా ఎక్కువ నొప్పిచ్చేస్తది కొంచెం రెస్ట్ ఇస్తే అది తగ్గితే కొంచెం ఇంకొకసారి వెళ్ళి ఏదైనా టాప్స్ కానీ ఆ అవి అట్లా తీసుకు కొని తనకు సర్ప్రైజ్ ఇవ్వాలని నేను అనుకుంటున్నా అండి
అవునండి
అవునండి తన ఎప్పుడుూ నన్ను ఏదిీ అడగలేదు ఫస్ట్ టైం అడిగింది సో అట్లీస్ట్ సిస్టర్ గా అన్న కొంచెం నాకు వీలైనంత వరకు న్నా కొన్ని కోరికలన్న తీర్చల కదా అందుకు ఇంకా వెళ్దామని అనుకుంటున్నా అండి
హ
ఇంకా నా బ్రదర్ కూడా వచ్చారు నా బ్రదర్ కూడా స్టడీస్ కెళ్ళాడు సో తను ఇంటికి వచ్చేసాడనమాట స్టడీస్ అంతా అయిపో
అవునండి
హ్మ్మ్ తనతో కూడా టైమ్ స్పెండ్ చేయలేదు సో తనతో కూడా టైమ్ స్పెండ్ చేస్త వినట్టు ఉంటుంది అన్నట్టు ఇంకా
హ
హ తను వచ్చిన తర్వాత ఇంకా నేను ఇంటికి వెళ్ళలేదని కూడా తను మాట్లాడ లేదు నాతోని
అయ్యయ్యో ఒకసారి వెళ్లేసి రండి అంతే కదా పాపం తను కూడా ఫీల్ అవుతూ తాడు
అవునవునండి అంతలే మేము వచ్చినప్పుడు ఎందుకు వస్త్ స్తారు కానీ మీరు అనేస్ తే అన్నాడు
అవును పట్టకర
ఆ ఇంకొక విషయం ఏంటంటే నేను అ తను రేపొస్త త్త అనంగా నేను ఈరోజు వచ్చేసనమాట టా నేనున్న ప్లేస్ కి మా పీజీకి వచ్చేసాను సో అందుక్ కు ఒక రోజు ఉంటే ఏమై తుంది నీకు అన్నట్టు ఇంకా కొంచెం కోపంగా మాట్లాడాడు ఇంకా సరేలే నాకు నా మీద కోపం ఉన్నట్టుంది ఇంకా ఇంటికెళ్తే గాని ఆ తన ఫేవరెట్ ఫుట్ ఫుడ్ పిజ్జా ఉంటది కదా ఫేవరెట్ ఫుడ్ అనమాట తనకి పిజ్జా అన్న అట్లీస్ట్ తినిపిస్తే అయినా వాడి కూల్ అవుతాడు అన్నట్టు నేను ఇంకా సరేలే వెళ్దాంలే అన్నట్టు ఉన్నానండి
అంతే లేండి పాపం తమ్ముళ్ళు త్వరగా హట్ వుతారండి వాళ్ళకి మనం లేకపోతే
అవునండి అది కూడా నిజమే నా ఫీలింగ్ ఏంటంటే ఓన్ బ్రదర్ ఉండింటే బాండు అని ఒక చిన్న అది ఉండిపోయింది బ కానీ ఓన్ బ్రదర్ లాగానే చూసుకుంటున్నాారండి
మ్మ్ పర్లే మనకి ఇప్పుడు లేరంటే మనకి ఏదో ఒక వేలో మనకి వస్తారండి
అవునండి నాకు అయితే చాలా హ్యాపీగా ఉన్ టుందండి
అవునండి
ఇంకేంటండి
ఇన్ ఇంకా మీకు బ్రదర్ కాకుండా మీకుండేది ఒక్క తమ్ముడేనా అండి
నాకు నాకు ఓన్ సిస్ ఇట్టరు ఉన్నారంండి తను టెన్త్ క్లాస్ చదువుతుంది ఇప్ ఇప్పుడు సో నా బ్రదర్ అంటే నా మా రిలేటివ్స్ లో కజిన్ లాగా అనమాట
అవునండి అవును అవు
ఆ ఇం ఇంకా చాలా మంది బ్రదర్స్ ఉన్నారు బట్ తెలిసినదే కదండి రిలేటివ్స్ సండే అవసరానికి మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా
అంతేనండి ఇంకా రిలేటివ్స్ గురించి చెప్ప పక్కర్లేదు కదా
అవునండి రీసెంట్ గా కూడా నాకు ఆ టెన్త్ క్లాస్ లో అంటే అ తను పోస్ట్ ఆఫీస్ లో వర్క్ చేస్తారనమాట నా బ్రదరు టెన్త్ క్లాస్ లో నైన్ పాయింట్స్ పైన వచ్చిన వాళ్ళకి ఆఫర్ ఉండండి అండి పోస్ట్ ఆఫీస్ లో అంటే ఇంత పే చేస్తే మన ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకి ఎక్స్ట్రా అమౌంట్ తొ వస్తు వస్తుది అన్నట్టు సో అప్పుడు వరకు మాట్లాడాని తను సడన్ గా ఫోన్ చేసి నా రిజల్ట్ చూసి ఆ నీతో పని ఉంది అ అని చెప్పుకోకుండా మాట్లు కలిపి ఇంటి దగ్గరకు వచ్చి కొంచెం మాట్లాడి తర్వాత పని ఇట్లా అని చెప్పి అలా మాట్లాడాడు నాకే ఏమనిపించిందంటే ఓకే తను ఈ పని మీద వచ్చాడు అయి నాకు అనిపించిందండి ఇంకోటి ఏంటండి నాక్ బెనిఫి ఫిట్ కాదండి అది వాళ్ళకి బెనిఫిట్ అండి
అంతే అండి రిలేటివ్స్ గురించి మనం పెద్దగా చెప్పక్కర్లేదు బా అవసరం ఉంటే మాట్లాడతారు లేక పోతే ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయరండి పక్ క్కనే ఉంటారు కానీ
అవునండి ఇంకోటి ఏంటంటే మీకు తెలిసిన పద్ధత్ లో అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ యే ఉంది కదండి సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో కూడా ఎప్పుడైనా సరే రెఫరల్ ఇప్పిస్తే రెఫరల్ పర్సన్స్ కి అమౌంట్ వస్తుంది కదండి రెఫరల్ ఇచ్చిన వాళ్ళు సెలె ట్ ఐతే
అవునండి అవును
అలానే సేమ్ ఇలా అయి ఉంటుంది అని నేను అనుకున్నా అండి ఆ ఎగ్జాక్ట్గా అలానే అయిందండి నాకు కూడా
అవునండి
తుందండి ఏం చేద్దాం
అంతేనండి మనం అవన్నీ పట్టించుకోకూడదండి మనం ఏమున్నా మన దారి మనం ముందుకేళ్ళడమే చూసుకోవాలన్నమాట అవన్నీ పట్టించుకుంటే మనం ఎప్పుడు ముందుకు వెళ్ళలేమ్
అవునవునండి
ఉమ్ ఇంకా రిలేటివ్స్ లో రిలేటివ్స్ లో ఇవన్నీ కామన్ అండి చెప్తూ ఉంట్రూ కదా ఆ ఏవో డైలాగ్స్ అంటుంట్రూ రిలేటివ్స్ ఆర్ స్నేక్స్ అని చెప్పేసి అంటుంట్రూ కదా పాములు అని
ఆ అండి వెన్నపోటు పోరుస్తారు అన్ని పోట్లు పోరుస్తారండి
వాళ్ళకి ఎంత మంచి జెసినా కూడా మనకి కీ వాళ్ళకి మనం, వాళ్ళకి మనం ఎంత మంచి జెసినా వాళ్ళకది చెడులాగే కనిపిస్తుంది గాని. మంచిలాగా ఎప్పుడు కనిపించిదిండి. వాళ్ళకి చేసే దానికన్నా బయటోళ్ళకి చేసినా కూడా చెప్పుకుంటారు. నాకు వీళ్ళు వాళ్లే నాకు ఇలా ఉన్నాను నేను అని చెప్పుకుంటారు కానీ బంధువులు అలా కాదండి ఎంత చేసినా వాళ్ళు మాక్ కు చేసినారన్నట్టు మోకాలు పెడతరు
అవునండి నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే ఆక నైన్ట్ పర్సెంట్ మంచి చేసి టెన్ పర్సెంట్ ఎదో అహ అట్లా
అయ్యో టెన్ పర్సెంట్ ఏంటండి వన్ పర్సెంటిప్ ఇప్పుడు వాళ్ళకి మనము ఇది చేయొద్దు ఇది పా కాదు అని చెప్తే వాళ్ళు అది వేరే విధంగా అర్థం చేస్ పోని అంతా వద్దులేండి మేము ఏమిటికి పనికిరామా బాగుపడమా ఏ ఏదేదో మాట్లాడతారండి ఇంగ వాళ్ళు ఇంగా వాళ్ చెప్తే మనం ఇంకేం మాట్లాడగలం చెప్ చెప్పండి ఇంగ అలాంటి వాళ్ళతో అందుకేనండి నేను రిలేటివ్స్ ఎవడితో పట్టించుకోనండి అసలు వాళ్ళోచ్చినా నేను మాట్లాడాను
అవునండి
ఏమంటే వచ్చినారు కాబట్టి బాగున్నారా అంటాను. బాగున్నాము మీరు బాగున్నా అంటే బాగున్నాము ఇంకా అంతేనండి ఇంక అంతకు మించి నేను ఇంకో ఒక్క మాట గుడా ఎక్కువ మాట్లాడనండి ఇంకా వాళ్ళతో
అవునండి ఎట్లుంటదంటే మనం బాగుపడుతున్నాము వీళ్ళకి కుళ్ళు అన్నట్టు వాళ్ళు అట్లా అ అర్థం చేసుకుంటారు కాని మనం వాళ్ళ మంచి కోసమే చెప్ తున్నామని వాళ్ళు ఎప్పుడూ అర్థం చేసుకుంటారో అండి
ఇంగ అలాంటప్పుడు మనకి ఎందుకండి అవ విని విని అవసరమా చెప్పండి ఇంకా
అవునండి ఇంకా
అంత మంచిది అన్మాట పట్టించుకోకుండా ఉండడమే మంచిది మనకు
అవునండి ఇంకొకటి ఏంటంటే ఆ ఇది కూడా ఒక ఎగ్జామ్ పుల్ గా తీసుకోవచ్చండి ఆ ఏదైనా జాబ్స్ ఉన్నాయా అని అడిగినప్పుడు కూడా అయ్యో వాళ్ళెక్కడ బాగుపడతారో అన్నట్టు లేవ్ లేవ్ ఇప్పుడు అనేసి వాళ్ళకంటే తక్కువ ఉన్న జాబ్స్ రే రెఫరల్ చేయడం కానీ అలా చేస్తారండి
అదే అండి వాళ్ళ అలా చేస్తారు కానీ, మన మనం ఎట్టుంటామంటే, ఇంకా మనమే వాళ్ళు ఒకవేళ మనల్ని అడిగితే, మనమే జాబ్ కోసం వెతుకుతున్నట్టు మనం చేస్తామండి. అందరూ మనలాగా అనుకు కూరగాయల హా
అవునండి వాళ్ళు మేమే జాబ్ ఇప్పి ఇప్పించినాము అన్నట్టు మాట్లాడతారు. ఇప్పించినేది కాకుండా
మ్ అవి మాట్లాడతారు. ఇంక అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే అంటే వాళ్ళని అడిగేదానికన్నా, మనకి ఏదో ఒకటి కానీలే డబ్బులు వచ్చేది. ఏదో ఏ జాబ్ అయినా పర్లేదులే, అని మనం అంతకు మనమే సర్ది చెప్పుకొని ఏ జాబ్ కైనా మనం వెళ్ళి, మనం కష్టపడాలి గాని. వాళ్ళని అడిగి చిన్నచూపు అవ్వకూడదండి. ఎప్పుడు
అది కూడా నిజమే అండీ ఇది ఏంటంటే ఎగ్జామ్ పుల్ చెప్పడం ఆ అ మ్ మా ఫ్యామిలీ లోనే జరిగిందండి ఇది
అన్ని ఫ్యామిలీస్ లోనూ ఇవే ఉన్ ఉంటాయండి పే ఇప్పిస్తాం చూస్తాం అంటారు కానీ, వాళ్ళేం పెద్ద పెద్ద పోజిషన్ ఏమి ఉండరు కానీ, వాళ్ళు చేసే ఓవరాయాక్షన్స్ అలా ఉంటాయి. ఎదురుగా మ్ కంపెనీ సిఈవోస్ కూడా చేయరండి
ఇంకోటి ఏంటంటే ఇప్ ఇప్పిస్తాము చేస్తాము అని అంటే ఓకే అండి. అదేం ప్రాబ్లం లేదు.
ఆ సరే అండి బాయ్
సరే అండి